హలో హలో
అక్షయ
ఆ చెప్పు
హ్మ్ చెప్పు ట్రిప్ కి వెళ్దాం అన్నావు కదా ఎక్కడికి యెళ్దాం
అదే బ్యాంగుళూరుకి వెళ్దాం అనుకున్నా
బ్యాంగుళూరులో ఎక్కడికి యెళ్దాం
అదే అరుణాచలం పొదం అని చెప్పింది
హ్మ్
దగ్గరంట అక్కడ
తర్వాత
పొయ్యి పొయ్యి ఇంకొకటి ఏదో పేరు చొప్పింది గుర్తులేదు
హ్మ్
బాంటదంట వ్యూవు మార్నింగ్ టైమ్స్
గిరి ప్రదక్షిణ పదహారు కిలోమీటర్లు నడచాలి బారీగుంటది
వెళ్దామనింది ఇంకా ఆ పొయ్యేసి వచ్చి మరి ఇక్కడ ఏదన్నా ప్లాన్ చేద్దాము అని అనుకుందాం డాడీ మేము అందరం కలిసి
అవునా ఆ వేద
అ
వలూరు దగ్గరా ఆ సుభ్రమమ్మ స స్వామిదంది గుడి కో ఆలూరు కోన అంటారు జూడు
ఆ
ఆ గుడి దగ్గర ఒకటి ఏరు ఉంది వెనక పక్క ఈవినింగ్ టైమ్స్ నైట్ టైమ్ సొప శాంత అంగా ముంటదిద తెల్సా అక్కడ కనే వేద పాఠ పాఠశాల ఉంది మంత్రాలు త అంటారా మార్నింగ్ టైమ్స్ సుప్రభాతం బలికిస్తా ఉంటారు బా రీగుంటది అసలు వినేటప్పుడు
ఆ
ఉ పొద్దు పొద్దున్నే అలారం అవసరం లేదు వచ్చి ఎవరని లేపే అవసరమ లేదు నా అలాగింటి క మొదలు పెడతారు
అది ఊర్లో ఉందా ఊరి బయట ఉందా
ఆ ఊరి లోపలే ఉంది అంటే కింద ఊరు కొండపైన కాదు అంటే కొంచెం ఎత్తులో ఉంది గుడి మార్బల్ అన్నమాట మా మొత్తం వైట్ మార్బల్ కిన్న అంత పాలీస్ బండలు లోపల బల్లబ్ బంలు కన్నే రోజు తుడుస్తారా పొద్దున్నే పులిహోర పెడతారు మ్య జనం దద్దోజనం పెడతారు బళ్ళ ఒసారి మనకి ఇంట్లో కదా వసార్లు ఉన్నట్టు లోపల అదేమంటారు మెయిన్ ధ్వజస్తంం తర్వాత అ వచ్చే వాకిల్ ఉంటాది చూడు మెయిన్ బోరు ఆ డోర్ కి ఆ పక్క పక్క వసార్లో ఉన్నట్టు కట్టలుంటాయి
మ్
కుంటారు తెలుసా చనా మంది రూములు కూడా తీసుకోరు
మ్ ఇంకా ఏమైనా బర్డ్స్ అట్లా ఏవైనా ఉంటాయా
బా ఆ ఉంటాయి ప్యారెట్స్ ఎక్కువ ఉంటాయి
మ్ బాగుంటది మంటే
లో అయితే చేపలు ఉంటాయి ఇవి బాతులు ఉంటాయి కానీ వాతులు వేరే దగ్ ద్గరి పంపించేసినారంట ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్
ఆ
మ్ మేము వెళ్ళింది, టూ థౌజండ్ సిక్స్టీన్ లో ఏమో మేము పోయింది
మ్ అది కోనేరులో అది కోనేరులో కొంచ కోనేరులో స్నానం చేస్తే అదేదో పుణ్యం వస్తుంది అంటారు కదా, అట్లా ఏమైన్నా చేసేకు ఉంటుందా అవైలబుల్
ఆ కోనేరులో స్నానాలు చేయొచ్చు ఆడే చేసి గుళ్ళకి పోయేది ఆడ బట్టలు మార్చుకుండేకి లేదు కానీ కోనేరు పక్కన అమ్మవారిది గుడి ఉంది అడా గు లో అన్ని కట్టని చేసినారు అదే పనిగా ఆడవాళ్ళు బట్టలు మార్చుకుండేకి పిల్లలు ఆ ఆడోళ్ళు ఆడే మగళ్ళు అంటే ఇ కోనేరు పక్కనే రాళ్ళు ఉన్నాయా పెద్ద పెద్దవే అ రాళ్నక్కి పోయి బట్టలు మార్చు ఉంటారు
మ్ మీర్ ట్రిప్ ప్లాన్ చేలే
లేదు అక్షయ తోట్లో కాయలు పీకుతన్నారా
మ్
ఎక్కడికి పోయకలేదు అమ్మమ్మలు ఊరుకోటి పోయరాళ్ళ
హ్మ్ ఎక్కడ మీ అమ్మమ్మ వాళ్ళ ఊరు
ఈడే పక్కన రాచేపల్లి అని
ఆహా బాగుంటదా
బావుటాది పెద్ద ప్లేసు ఇల్లు చిన్నదే గానీ బైట టది గదా ఓపెన్ ప్లేస్ ఎక్కువ అనమా ట చెట్లుంటాయి అమ్మమ్మ వాళ్ళు కోళ్ళు పెంచుతాన్నారు మావయ్య వాళ్ళ పిల్లోల్లు ఆం ఒకటి కుక్కపిల్ల ఉంది చిన్నది
ఊ
ట్లైతే అదరహో రకరకాలు ఉన్నాయి
ఊ డిస్టెన్స్ ఎంతుంటది
పదిహేను కిలోమీటర్లే
అయితే దగ్గరే
ఊ పదిహైదు నిమిషాలు అంతే పదిహైదు హ్మ్ పదిహైదు ఇరవై నిమిషాలు హ్మ్ సరే వచ్చి వెళ్ళేటప్పుడు జాగ్రత్త
హ్మ్
నైట్ టైమ్స్ జర్నీ లో అయితే డ్రైవర్ తో మాటలు పెట్టుకుంటుండండి
హ్మ్ అక్కా అం టే నైట్ టైమ్స్ ఏం కాదు అక్క మార్నింగ్ టైమ్సే వెళ్ళాము అనింది
ఉమ్
చూడాలి అక్కడికి వెళ్ వచ్చినాంక అక్కడికి వెళ్ళి వచ్చినాక టైమ్ ఉంటే
మ్మ్ ఒక్ ప్చ్ కాదు గుళ్ళకెల్ళా కాదు పపా. గుళ్ళకి ఎళ్ళాల అం టే ఒక మధ్యానం త్రీ ఫోర్ ఓ క్లాక్కిి స్టార్ట్ అయితే నైట్ కి జో తి దర్శనాలు ఉంటాయి. పో తేనే కోనేట్లో స్నానాలు చేసేసి. మంచిగా మొత్తం అన్ని చేయించేస్ కొని జ్యోతి దర్శనం అయినంక భోజనాలు పెడతారు ఆడే. చేసేసుకొని అప్ ప్రశాంతంగా నిద్రపోయి పొద్దున్నే బ్రహ్మ ముహూర్తంలో దర్శనం చేసుకొని వచ్చేస్తే సరిపోద్ది.
ఇంకొకటి కాటేరమ్మ టెంపుల్ అన్ని విన్నావా బెంగళూరులో.
హు హు తెలీదు
ఫేమస్ టెంపుల్ అబ్బా ఆడేవన్నా కోరికలు కోరుకుంటే జరుగుతాయి అని నమ్ముతరు.
హ్మ్
ఇంకా ఎవరు కన్నా బాలేని వాళ్ళు ఇంకా పిల్లలు పుట్టనీ వాళ్ళు ఉంటారు కదా.
హ్మ్
మ్యారేజ్ కాని వాళ్ళు వాళ్ళందరూ వెళ్తారు. అక్కడ అంటే నమ్మకం ఎక్కువ అవి తీసుకొని. ఏవో కడతారు చెట్లకి.
అదేలే పిల్లలకైతే ఉయ్యాలో కడతారు. మిగతా వాళ్ళంతా ముడుపూలు కడతారు.
హ్మ్ అవిక మోస్ట్లీ చాలా మందికి అనుకున్నవి జరిగినాయంట.
హ్మ్ ఇంకొకటి ఏంటంటే విను విను ఎవరి కోసం వాళ్ళే కోరుకొల్ల
హ్మ్
అయితే సో నేను విన్నా అనుకుంటా. అమ్మవారు కదా.
హ్మ్
ఆ అది సినిమాలో డిఎన్ఏ అని ఒక మూవీలో చూపిస్తారు. అదేనేమో టెంపుల్ అయితే.
హ్మ్
ఆ పెద్ద ఉంటద గుడి.
విగ్రహం ఉందంట అమ్మ వారిది.
హ్మ్
నేనైతే చూడలేదు ఇంతవరకు. అక్క ఫోటో పెట్టిండ పోదాము అని అనింది. ట్రై చేస్తాం
అయితే నేను ఏమన్నా వెబ్ బ్రౌజర్ లో చూస్తాలే అదో కాదొ
త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ పోతే. మనం అనుకున్న కోరిక జరుగుతది. అని భక్తులు నమ్ముతారంట అక్కడ.
అది కోటి లింగాలు విన్నావా
ఆ విన్నాను అదే ఆ శివుడి ప్రతిమలు కోటి ఉంటాయంటా
మ్మ్
విన్నా విన్నా పెద్ద ఎక్కడంటే, ఆ సినిమాల్లో చూసినను అనమాట నేను, లాహిర్ లాహిర్ లాహిర్ సినిమాలో కోటిిలింగాల గుడిద దగ్గర లా స్టార్టింగ్ లోనే అనుకుంటా, ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ సినిమా తర్వాత హీరో ఇంట్రొడక్షన్ చూపిస్ కరోడ శివుడికి పూజ చేస్తా అన్నప్ ఇప్పుడు నంది పెద్దగా ఉంటది కదా
మ్
ఉ చూసిన సినిమాలో
బృందర శివుడు కూడా ఉంటాడు
తర్వాత, అది ఏదో చేస్తార అబ్బా శివరాత్రికి వేస్తారు సౌందర్య గారు అర్జున్ గారు ఉన్నారు ఆ సినిమాలో ఆ సినిమాలో కూడా చూపిస్తారు కోటిలింగాలు నేను చూసాను
అదే ఏమని ఉంటే ట్రై ఇంకొకటి ఏదో చెప్పింది కానీ నేం గుర్తు రావట్లేదు మార్నింగ్ వెళ్తే అది ఆకాశం కనిపిస్తుందంట దగ్గరగా ఉన్నట్టు అదే ఏదో అని కాదు బెంగళూరు లోనే
ఏంయితే నాకు తెలిదు
గుర్తు రావట్లేదు అక్కడికి వెళ్దాము అనేది మా అక్క వాళ్ళకి దగ్గర అంటది
శ్రీశైలం వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిస్ట్ ప్లేస్
మ్
అక్కడ ఈవినింగ్ టైమ్స్ అంటే ప్రదోషవేలా అంటారు కదా
మ్
అప్పుడు ఆ శివుడు కైలాశం నుంచి వచ్చి కసేపు తిరుగుతాడంటాడు కొండల మింద నాకే తెలీదు జాగంటి గారి ప్రవచనాల్లో విన్నా
మ్
ఇంకేంటి సరే బాయ్
అ
మ్ జాగ్రత్త
అ